హలో
ఏం చేస్తావ్
ఆ చెప్పంనండి
ఏం చేస్తున్నా ఆంటీ
ఆ ఏం చేస్తున్నామండి ఇదే వర్క్ చేస్తూ ఉన్నాం ఇలా
మ్మ్ ఏదనా గాసిప్ చెప్పండి మీకేదైనా
మాకా అండి మా ఏముంటాయిండి అబ్బాయిలు పెద్దగా ఉండవు
కాదండి మీరు మీ స్నేహి తడు వేరే ఊరికెళ్లా ని చెప్పారు మరి ఆ అబ్బాయి ఎలా ఉంటారు మరి ఎలా
ఆ ఆ అమ్మాయా అబ్బాయి బావున అడండి వాళ్ళకి కొంచెం వాళ్ళు ప్రేమించుకున్నారండి ప్రేమ ప్రేయసి ఉందండి అందుకే అండి
సర
వాళ్ళు పోయినారండి వాళ్ళంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు బలము భలే ముద్దస్తారండి వాళ్ళు
అవునా మరి పెట్టుకోండి మరి ముద్దు
నేన ఎందుకు పెట్టుకుంటా అండి
ఏం ఐడియాలు నెమో మీర ఏదన్ ముద్దు పోయేలికి ముద్దు వస్త్ సర అన్నది పెట్టుతున్నాన్నారు
అలా ఏం లేదండి డి మా స్నేహితుడు తన ప్రేరాలకు పెడతాడు కానీ నేను ఎందుకు పెడుతాను
మీ స్నేహితుడికి పెట్టడం తప్ మేము స్నేహితులకి పెట్టడం తప్ మేము లేదు కదండి ఆ అలా ప్రేయస్ కి పెడితే అమ్మ అమ్మీ స్నేహితుడు ఊరుకుంటాడా అండి చెక్ ఇది ఏమంటారు కట్టెతో కొట్టర్రా అని మిమ్మల్ని అలా మాట్లాడతారా
ఊ కొట్టేస్తారండి కర్రతో కొట్టేస్తారు. మరి అయినా మా ఫ్రెండ్ చాలా మంచోడు అం అండి మా స్నేహితులు
అ అవునా అండి
నా హెల్ప్ చేస్తాడండి ఏదైనా సీ చూసినండిని ఇలాంటి పనులు అన సాయం చేస్తానండి మ్మ్
అంటే మీకు చనా మీరు చనా రుణపడి ఉన్నట్టున్నారు మీ స్నేహతుడికి మరి
మ్మ్ అవునండి మే మేమ తక్ ఎక్కువ చేస్తున్నాం వాళ్ళు చనా ఎక్కువ చేస్తున్నారండి మ్మ్
అ
వాళ్ళు కొంచెంము కొ డబ్బులు ఉన్నా లాండి ముని కొంచెం బాగా చూసుకుంటారండి మమ్మల్ని కూడా వాళ్ళ ప్రేస్ ని ఎలా చూసుకుంటార్ బా మమ్మల్ని కూడా బాగా పట్టించుకుంటున్నారండి
బాగా ప్రేయస్కి మీకి పోలిక ఏంటండీ
ప్రేయసికి పోలికే చేయలేం కాదండి కానీ పర్లేదండి వేరే వాళ్ళ చూస్తే మా స్నేహితుడు ఎంతో మంచోడు
మ్మ్
మ్మ్ ఇంకా అండి చెప్పండి అండి
చెప్పండి మీకు ఎంత వల్ స్నేహితులున్నారండి
మాకా అండి ఉన్నా రండి పర్లేదు ఒక ఒక పది లేదా పదిహేను మంది ఉన్నారండి అంతే
అంటే మీరు ఏదైనా షేర్ చేసుకోగలము ఆ ఇలాంటి వాళ్ళు ఆవునా మాక్ లెవ్వర్
చాలా దగ్గర వాళ్ళంటే ఒక్కరే ఉన్నార్ న్నారండి సద్యానికి
ఎవరండి
అలా ఇరు ఉన్నారు లేనండి మా మా ఇంటర్ కాలేజ్ లో మా స్నేహతురాలు స్నేహి ితుడు కాదు స్నేహితురాలండి
మీరు చెప్పారు కదండి ఇంతవరకు ఎవ్వరు లేరు మాకు పరిచయం చేయండి అక్ ఇవిత్ని అబద్ధాలు నేర్చుకుంటున్నావ ఏంటండి
ఏ అలా ఏం లేదు లే అండి నేను జస్ట్ అడిగినా మీరేమో చేస్తారేమో అని ఆ మీరు చేస్తా అన్నారు నీ మనసు ఎలాంటిది తెలుసు లనండి
కోవడానికి ఎందుకండి మీకు మాకేం సంబంధం
అంటే మీ మీ మంచి మనుషు అ అండి మీ మీ ఫ్రెండ్ ఇలా చేసి స్తున్నాడు హెల్ప్ జేస్సున్నాడు మంచి ఫ్రెండ్ దొరికినాడు అలా అంటే మీరు కూడా ఎలాంటి వారు మీరు హెల్ప్ చే
డు సమానం
అబ్బో అవునా అండి పర్లేదు ఏందండి కంపారిజన్ ఇలా చేసినారు ఒకటే డైరెక్ట్ గా కళికట ఏందండి
అ స
పర్లేదండి మంచి స్నేహితుని పట్టుకున్నారుగ చాలు
అ చేపా ఏంటి
అలా కాదండి పట్టుకున్నారు అంటే బాగున్నారు నే అర్థం
అవునా అండి మీ మీకేదై నా
ఆ అవునండి ఉన్నానండి ఊర్లో
అండి మామిడికాయలల అయ్యనా కాస్త
ఆ తోట అలా ఏమి వేయమండి మేము కాటన్ అలా వేస్తామ అండి
ఏ ఈ సారి వెయ్యండి మాకు మాడకాయలు కావాలి ఉ
లేదండి అవి ఇప్పుడు తోట వేసినా కూడా చానా ఇయర్స్ పడుతందిండి అది మొత్తం రావాలన్నా ఒక ఫైట్ సిక్స్ ఇయర్ పడుతుదండి
ఓ పంట రాడానికే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లా అండి
అవుననండి ఫైవ్ టు సిక్స్ ర్స్ ఈజీగా గావాలి ఫస్ట్ చిన్న ఎప్పుడు వేస్తాం కదండి చిన్న నుంచి పెద్దగా కావాలంటే అలా కావాలంటే ఒక ఫోర్ ఇయర్స్ అన్న అవ్వాలండి మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ అండి అవునండి
ఏమో అండి చెట్ల గురించి పెద్దగా తెలియదండి నా అంత సిటీలో తిరగామ అసలు ఆ చెట్లాస చెట్లు పెద్ద పెద్దగా ఇది లేదండి మాక అంత రోడ్లు ఇవే ఇక్కడ ఎక్కుఉన్నాయి
హ ఆ అండి
సిటీల ప్రపంచం అంతే కదండి
అవునండి మొత్తం క్లమ్జీగా ఉంటదండి మీకేం బోర్ అనిపించదా అండి
చిన్న ఇల్ అయితే వదిలిపెట్టీ ఎల్లిపోలేం కదండి
అది కరెక్ట్ ఎ లేండి కానీ గోర అనిపి
న కుచ్చద్దాన్ ఉహు
హ మీరేందొ ఓ ఇల్లు వదిలి వెళ్తున్నారా లేదు ఇల్లు వదిలి వెళ్ళ అన్నట్టు డ
లేదండి అలా ఏమి లేదు నేను మీ మీ అంత మాట్లాడగలమా మీ రెక్కడొ మాట్లాడె రకాలండి ఏదో చిన్నపిల్లలమండి
అంతేం లేదండి మాములు మనుషులమే గ అండి మేమింది
హ
హ్ మీకండి మీకేమైనా పొలాలు ఉన్నాయ యా
మాకు పొలాలు ఉంటే సిటీలలో ఎందుకుంటామ అండి
ఏమో చెప్పలేం కదాండి మీరు విలేజ్ నుంచే వచ్చిండార ఎలా సిటీ నా అని
లేదండి మేము అలా ఎల్లలే
సిట్
మత్తానుంచి
ఆ పర్లేదండి కానీ సిటీలో ఏమన్నా మంచిగా సైట్స్ గాని ఏమన్నా
లేవండి మా నాన్నగారంతా మా పైన బా భారం వేసారు మీ ఇష్టం అమ్ చదువుకోం మీరు సంపాదించుకోండి నాస్తం మతం ఏంత అని చెప్పారండి
అవునా అండి
ఊహూ
పర్లేదండి తమరు ఫ్యామిలీ కోసం చానా వర్క్ చేస్తున్నట్టున్నారు ఆడిగా
చేయాలి కదండి మనకంటూ ఉండేది ఎవరు వాళ్ళే కదా!
అవునండి
మనం వాళ్ళకు వాళ్ళు మనకు అంతకు మించి ఇంకెవరు ఉంటర్రు.
అవును అది కరెక్టే లే అండి వాళ్ళే గా అండి మొత్తం చూసుకునేది డబ్బు గిబ్బులు అంతా కాలేజ్ ఫీజ్ కట్టేది అంతా అదేదా అండి ఎవరు విస్తారు చెప్పండి హ్మ్ ఎలా ఉన్నారండి మీ నాన్నగారు
బావున్నారండి మీ అమ్మగారు ఎలా ఉన్నారండి?
ఆ మా అమ్మ గారు కూడా బావు
ఫోన్లు మీరు తీసుకున్నారా మీ ఇంట్లో ఎంత మంది ఉండ ఉంటారండి?
మా ఇంట్లోనా అండి నేను ఉంటామండి ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ కదా అని
జాయింట్ ఫ్యామిలీ యా అండి అవునా తెలీదండి మాకు
ఈ విడదీసి చెప్పలేం కదండి అంత జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు సో మామ వాళ్ళు ఇప్పుడు అందరూ ఉంటారు కదండి మీరండి మీరు జాయింట్ ఫ్యామిలీంద సింగల్ ఫ్యామిలీ నా అండి
ఫ్యామిలీనే నండి మా మామ గారు టరు మా అత్తమ్మ గారు ఉంటారు మా అత్తమ్మ పిల్లలు ప్చ్ అంటే కొత్తమంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా ఉంటారు కదాండి అలా
అవును అవునండి
హ్మ్ ప్చ్
పర్లేదండి తమకు చానా మంచిగా మాట్లాడుతున్నారు అంటే నీట్ గా వస్తుందండి వాయిస్
అవునా అండి థ్యాంక్ యూ అండి
మ్మ్ పర్లేదండి పర్లేదు
మ్మ్ థ్యాంక్ యూ అండి మీ అక్కడ సైడు మీ సైడు వర్షాలు పడుతున్నాయండి
ఆ పడుతున్నాయండి లైట్ గా పడతాన్నాయ్
మా సైడు చానా చల్లగా ఉందం డి చల్లగా
అవునా అండి మీ ఇక్కడ ఏందో వర్షాలు పడుతున్నాయండి లైట్ గా ఏందో చూస్తే ఏదో సీజన్ లేదు కానీ అయినా పడుతూందండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది అయినా కొద్దిగా లైట్ గా పడుతుందండి.
అవును
హ్మ్ పర్లేదండి అంత వాతావరణం మ్మ్ వెదర్ అంతా బాగా చల్లగా ఉందండి హ్మ్
మీ సైడు రొయ్యల్ పచ్చడి ఆ పికల్స్ అలా పెడతార అండి
లేదండి అంతగా పెట్టరండి మా సైడు ఫేమస్గా వచ్చేసి ఎక్కువగా పెట్టేది ఇదండి మ్యాంగో పికిల్ పెడతారు.
అవునండి మీరు పెడతారండి మీ ఇంట్లో పెడతార
ఆ పెడతారండి ఖచ్చితంగా పెడతారు ఎందుకు పెట్ టరు
పోయిన సారి మాక్క బంపింది
ఆ సరే అండి తప్పకుండా తీసుకొస్తాం
ఆ సరే అండి సరే అండి పొ పోస్ట్ పెట్ట నింకం మా మాకు టైమ్ అయి కింద పెట్టన నీ కాలు
అవునా అండి
ఆండి
సరే స సరే అండి జాగ్రత్త అండి
సరే అండి బాయ్ అండి
ఆ బాయండి